హలో విన్పిస్తుంది చెప్పండి
ఆ వినిపిస్తుంది ఇప్పుడు మీర్ మీరు చె ఇంటర్న్షిప్ గురించి చెప్తున్నారు చెప్పండి పన్నెండు వందల ల కూపన్
అదే వాళ్ళు ఇచ్చిన కూపన్ కోడ్ తో అది పన్నెండు వందల ఇరవై రూపాయలకి వస్తుంది లేక
అంటే మళ్ళీ పన్నెండు వందలు కట్టాలా
మళ్ళీ పన్నెండు వందలు కడితే వాళ్ళు ఇచ్చే సమ్మర్ ఇంట్ టర్నషిప్ నలభై ఐదు రోజులు
ఆ
లైవ్ లో మనం అటెండ్ అవచ్చు
ఎన్ని సార్లు కడతా మేమ్ మొన్నా పన్నెం వందలు కట్టి మళ్ళీ పన్నెడు వందలు క కట్టి
అదే వాళ్ళని ఎలా చెప్పారని అడిగారు చెప్పినంత వరకు అయితే వాళ్ళు బానే చెప్ మంచిగానే చెప్పారు అని చెప్తేను అయితే మళ్ళీ వాళ్ళతో ఇంకొక ఇంటెన్ మళ్ళీ ఇంకొక వర్క్ షాప్ పెట్టిస్తాను ఇంకొక ఎనిమి వందలు కట్టాలి అని చెప్పాను
ఇంకొక ఎనిమిది వందలు
అది ఆ మంచిగా చెప్పారని చెప్పినందుకు
మళ్ళీ మనమే కట్టాలి
అవును
మనకే పడుతుంది
హు
చాల మోసం ఇది
ఏమి చేయలే ఏమిటో ఇది అసలు మీరు ఇంకెక్కడైన ప్రయత్నిస్తార
ఇంకెక్కడా అంటే లేదు అనుకుంట నేను ఈ మధ్య కాదు ఈ మధ్య కాదు క్రిత సంవత్సరంగా అసలు ఇందులోనూ ఆసక్తి ఎక్కువగా చూపించటం లేదు ఆ ఎక్కువ ఆసక్తి చూపించట్లేదు దే చాల ఏమో నేను డిప్రెస్డ్ అయిపోయ అన్న నాద నేను అనుకుంటున్నాను
ఉమ్
వాటివనుకున్న కారణలేమో అల అనుకోకూడదు కానీ ఏమో నాకు ఆ ఏమో నేను అలా ఫీల్ అయిపోతున్నాను అనిపిస్తుంది
అది మీరు అనుకుంటున్నారు అంటే అలా ఏంకాదు
ఆ ఏమో మరి
ఆ అయితే మీరేమి చెయ్యట్లేద అంటే మనకి చెప్పినంత వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తం అని చెప్పారు
ఆ
కానీ వాళ్ళు చేయట్లేదు గ
ఆ అయితే ఇంటర్న్షిప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తాను స్టైఫండ్ ఇచ్చేవి మనీ చెల్ందుపోదులని చెప్పారు కదా
ఎవరు
ఎవరు డిపార్ట్మెంట్ యొక్క పెద్ద మనిషి తలకాయ
ఆహా ప పాత తలకాయ్ పాత తలకాయ్ అనలి
ఆ పాత్రలకి జూనియర్లకి ఎంబెడెడ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాము అంటే వేరే అంటే మేము చేసిన చోట వేల్ నేర్చుకుంటాము అంటే ఎందుకు అక్కడ వెళ్ళ డబ్బులు పెట్టడము బయ్ ఉంటే చాల ఎక్కువ ఖర్చు అవుతుంది నేనే నేర్పిస్తాను ఇక్కడే నేర్పిస్తాను సర్టిఫికేట్ కూడ ఇప్పిస్తాను అని చెప్పి చెప్పారు
మనకి తీటాడు కదా
మనకి ఇప్పించలేదుగా ఆయన ఆయనే నేర్పిస్తాడంట సర్టిఫికెట్ మాత్రం ఇంకెక్కడైనా ఇప్పిస్తా అం
ఏమి చెప్పలేదు అంటే అక్కడ దాంతో పోల్చుకుంటే ఎంతో కొంత అడుగుతాడు త ఫ్రీగా అయితే ఏం సప్
ఉమ్
ఉమ్ ఏమైనా అడిగితే మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోరా అని అడుగుత అంటారు వీళ్ళ మాటలు విని చెప్పినక ప్రతి కోర్సు లోనుూ ప్రతి వర్క్ షాప్ లోనుూ ఏ దానికి పడితే ఆ దానికి డబ్బులు కడుతుంది
మీరు కట్టిన డబ్బులకే డబుల్ వస్తాయిని చెప్తారు
ఆ మేమ్ కట్టింది తిరిగి వచ్చేంత జీతం వస్తే చాలు అంటే మేం కట్టినట్టు మాకు మేము తర్వాత వాళ్ళక కట్టేలా జీవితం వస్తే చాలు మా కచ్చి
అ
మీరేమంటారు హలో మీరు ఇప్పుడు ఏమైనా భోజనం చేస్తున్నారు
నేను ఒక నేను చేసిన చెప్తే మీకు నవ్వుతారు
పర్లేదు చెప్పు నవ్వుకుందాం
పళ్ళు తింటున్నాను
ఓ మంచి ఏమంటారు హాబిట్ ని తెలుగులో ఏమంటారు తెలిదు ఓకే అలవాటు మంచి అలవాట్లు మంచి కట్టుబాట్లు
ఏమో
కానీ
మా ఇంట్లో మన మాహా నాన్నగారి పళ్ళలను చూసి చిన్నప్పుడు మా చెల్లి పళ్ళని చూసి నాకు భయం అంత అంగట
అయిపోతాయి అయ్యో దాంట్లో నవ్వేదానికి ఏమీ లేదండి అది చాలా మంది సజెస్ట్ చేస్తారు కదా చేయ్యాలీగా
అప్పుటి నుంచి చదివేవాళ్ళం రోజుకి రెండు సార్లు పళ్ళు తోముకోవాలి
ఉ అవును ఆఓ మీరు ఈ రోజు ఎలాగదీపరో తెలుసుకోవచ్చు
ఈ రోజఅంతా చాలా దారుణంగా గడిచింది పడుకో
ఏ
వీటికే సరిపోయింది
అయ్యో
ఎంతసే చాలాసేపు పడుకున్నా నేను ఈరోోజు
చాలా సేపు పడుకునేఉన్నార ఉ
మరి మీరు బయట ఎంజా బయట బాగా
చెప్పాను కదా బయట తిరగడానికి వెళ్ళాను ఇలా ఇలా అయి
బ ఆహ్లాదంగా ఉన్నారా
ఆహ్లాదం ఏమీ లేదండి తిరిగి తిరిగి కాలునొప్పులంతే
అయ్యో కానీ మీకు ఆ గడిపిన సమయం నచ్చింది కదా
ఉమ్ నచింధి నచ్చింది నచ్చింది
అది మాత్రం చ చాలు అంటే కాళ్ళ నొప్పి ఎప్పటికైనా ఉంటాయి వెళ్ళిపోతాయి కానీ ఆ జ్ఞాపకాలను ఏర్పరచుకోవాలి మీరు అలా ఏర్పరుచుకుంటున్నారు మీరు సరైన దారిలోనే వెళ్తున్నారు అలా కాకుండా కాబట్టి దానికి మిమ్మల్ని మెచ్చుకు
ఆ అలా అంటే ఆ ఉన్న అంటే గడిపిన ఆనందం ఎక్కువ సేపు వేదులుండి ఏదో అలా చాలా రోజుల తర్వాత వెళ్ళి తిరిగి వచ్చామనే ఒక పరలో మెమరి కొడుతు కొన్ని కొత్త ప్రదేశాలు తెలుసుకుందం
అవి ఏ ప్రదేశలో తెలుసుకోవచ్చా నేను కూడా
ఆ అంటే షాపింగ్ మాల్స్ అండి ఎక్కడ ఏమున్నాయో
ఆహా అంటే నేను బైట ఏక్కడేనా చూడదగిన ఆహ్దకరమైన ప్రదేశాలు అనుకున్నాను
హు లేదండి లేదు హ అంటే ఎలా అంటే ఆ వెళ్తాం కానీ ఎక్కువగా మనం వెళ్ళే మనం ఎవగుడా ఈ అక్కడ మనము
ఆ ఏమంటారు ఏవేమి ఉన్నాయని తెలుసుకోము వెళ్ళేసి వచ్చేస్తాము బస్ స్టాండ్ వెళ్తాము బస్ స్టాండ్ నుంచి ఇంటికి వచ్చేస్త అలా వెల్లిపోతం
అ
అలా కాకుండా వెళ్ళి అక్కడ ఏమిన్నాయని తెలుసుకున్నాను చర్చ్ పక్కన ఒక సందిలో అన్ని తక్కువ రేటు కి అంటే తక్కువ రేట్ అని చెప్పను పర్లేదు తక్కువ రేట్ కూడా దరుకుది ఏ అవును మీరు నాకు ఈ రోజే తెలిసింది అది ఈక కొత్తగా ఒకచుక్ సర ఉ అదే అక్క ఆ విషయం తెలుసుకున్నాడు ఇంకా బస్ స్టాండ్ నుంచి ఎటుపక్క వెళ్తే ఏ షాప్ వస్తుంది ఎలా వెళ్తే ఆ ఊరి ని ఒక చట్టు చుటయచ్చు అనే విషయం తెలసు సగం వరకు తెలుసుకున్నాం సగం వరకు
అది మంచి అలవాటే అది మంచి అలవాటే ఎందుకంటే ఆ ఒక ప్రదేశాన్ని పేరు తెలుసుకోవడమే కాకుండా అందులోని అందులో ఉన్న అన్ని ఎక్కడక్కడ ఏమేమి ఉంటాయని తెలుసుకోవడం కోసం కూడా మంచిది పనికొస్తది
మీరు అంటే ఎన్ని కాల్స్ కంప్లీట్ అయ తెలుసుకోవచ్చ,
ఇది ఏంది ఇదయితే, ఇదియిపోయిన తర్వాత పద్నాలు పద్నాలుగు అయిపోయినట్టు లెక్కండి,
నాకు బుధవారం మె అసైనంద అనుకుంటా బుధవారం బధవారం ఈరోజు చివరి తేది అనుకుంటున్నాను, నేను
లేదు అలా ఏమి లేదు ఆ సోమవారం అషన్ వచ్చేదన అమ్మాయికి ఈ రోజు వరకు కూడా హ కాల్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది.
అంటే ఒక వారం అవుతుంది, మీరేమి కంగారుపడవచ్చు
అయితే ఈరోజు అయితే ఆ విషయం తెలిసుంటే నాకు నేను మమ్మల్ని పాపం
ఆ పర్వాలేదు నేనేమి తొందరగా పడుకునే మనిషిని కాదు, నేను ఈ రోజు పెద్దగా ఎవరితోనూ మాట్లాడలేదు, మాట్లాడితే అంటే నాకు టైం అయిపోతుంది కదా నాకు తై కాల్స్ ఆహా చకిీ కల్తే చ లేద కానీ ఈ ముప్పై కాల్స్ రిసీవ్ అయినాయో లేదో తెలియదు ఒకే అండీ బాయ్ గుడ్ నైట్
సరే అండి రేపు రేపు రె కలుద్దా బాయ్
రేపు పొద్దున్నే చేయండి మీరు లేచిన వెంటనే మెసేజ్ పెడితే రేపు మార్నింగ్ జరుగుతుంది.
ఆ సరే అండి బాయ్